ఆ కాన్స్ జున్ కాన్స్
ఎం ఎతాలె, బుజి ఎం ఎతానావే
ఏం లేదు, తల సాన్నం చేసిన ఫీవర్ వచ్చింది.
బోర్నిలా చిన్నా హెల్స్
నాకు జలుబు చేసింది. ఒళ్ళంతా దురద పెడతాంది. ఏం చెయ్యాలా. ఈరోజుకి ఇదే అబషన్ నాకు డబుల్ కళ్ళు, వోచ్చినయ నిమ్మా
ఏ
అంత చిరాగ్ ఉటుంది. ఇట్లా మ్
ఒకటేసారి గట్లాయింది. ఎందని
ఏమొ అలోచ్చి చేసిందాక, అర్ధం గాలే
ఉ గ్రూప్ ల వెట్టిర్ చూసినవా? మ ఉమ్ నవునట మెస్జ్ వ
ఆ ఏ అ కంటం ఇంకేంది. మీ అన్న ఎవరో, మరి ఎందుకు మాక్ పలుకతదని, నేను అయ్యో కూడా వెళాతవి కా అట్లే, నాకు అ ఇంట్రెస్ట్ ఉందని దాని మీద ఇన్వాడలె
హ, హఅ
వచ్చే ఏమోలే, అన్నీ తెస్తునావగదా! ఎవరు చాల మంది రాలేదంటా, మ మొన్న ఉన్నోళ్లమే రాసినమంట. పెద్దోలుగాట్ల, జెస్తర అవును. అసలు మారేజ్ కి గూడా ముట్టుకొద్దు, ఇంట్లో అయినా రాకముందే అర్థం గాలే, మీకు అవసరం ఉన్నప్పుడు, మీరు తీసుకోతరు. మాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు ఇస్తరు. మీ వాయిస్ అంతా, అటక్ అటక్ వస్తుంది. అక్కర్లేదు
మిడ్ వన్, ఎవరు రాయలేదటనా అంటున్నా.
ఆ చాలా మంది రాయలేదట.
మరి ఇప్పుడు, మనం మిడ్ టు రాద్దామా వద్దా.
రాస్తేనే మంచిగా అనుకుంటా. నాకు తెలిసి మళ్ళీ వాడు ఫిటింగ్ పెడ్తాడు రాయలేదని. రాయమ్మ ఇప్పుడే అని అంటాడు. మళ్ళీఅక్కడ అప్ప అప్పుడ రాయను కాలిగే ఉన్నాం. కదా పోయి రాసెసి వస్తే అయిపోతది.
ఆ తట్టి కన్న తట్టి ఫస్ట్ కన్న, ఒకరోజు పోయి ఆరోజలే. ఇంకా, నాలుగు ఒకటేసారి రాసివద్దా ఇగా
వన్ బి చార్జ అన్ని అంటర్ చేసుకోని కోసం, అడపోయి కుట్డు తిప్పుడు మనం పేపర్స్ తీసుకోవాల్సింది. ఆ రోజు ఇక్కడే ఆసుకునే వాళ్ళం కబ
నా ఫోన్ప్పు అదే ఆ పాత క్వశ్చన్ పేపర్ నా ఫోన్ లో ఉన్నది అవి మిర్చికి వచ్చినయి అల్లుత్తాయి ఉంటాయి కదా అవి బాగానే ఉంటా వ
హటి
మిట్కి వచ్చాయ సేమ్ల వతాయట కదా అవే చదవాలిగా మనం
అవి చార్జీబిడిలో చదువుతా అయిపోతుదు ఎ
ఆ
చార్ట్ జిఫట్ లో కూడా మంచిన వస్తున్నాయి క్వశ్చన్స్ ఆన్సర్లు కూడా
ఆ మంచించినే ఆప్తాన
విషన్లు ఏం చేయ్యాలంటే ఖాళీగా ఉంటున్నాం కదా ఈ హెడ్డింగ్లు మెయిన్ మెయిన్ డిఫినేషన్స్ రాసుకుంటే అయిపోత ఉ
ఆ అద అంతే
అప్పుడు అగకూడదు
ఉ తయి ముంట
ఒక రోజు ముందు రోజ మీదిే నాదే అంత చిరాగా కుడుతుంది అద అయితే అంత బడ్ పంది అట్టేటట్టు ఉంటుంది నాది అనినిసి
ఎ మదంగా పోదే ఉన్నది రాయచుమ
నా ఎనాలిసెస్ ఈజీ ఈజీ అనిపిస్తుంది ఒకసారి మళ్ళీ ఒకటమ హార్డ్ అనిపిస్తుది ఏ మ భయమ తంద అ మన మంటా ను చదువు వద్ది మా అనే ఏం రాస్తాసమ్మా అంటా
అయ్యో
పో ఔసర లేదు ఏం లేదు పోతే పోనీక డబ్బులు ఏం కదులే అంటాను మనం
అయ ఎందు కాటాంగ్
ఏ బడతురే అంత మా గాడుతుంది మేమ్ ఎప్పుడో ఎడుత అంది ఎప్పుడు పోతానో ఎప్పుడు పోతాం
ప ఆనమ్బకిమయితే వందట
అవంతలే ముస్లులిగా
మా తాత కూడా అంటాను చదువుతానువా ఇంట్లోండి ఉత్తగా నేను తినలో వాళ్ళకులేలా అంట అ
అదేయికు అ ఇ ఇ అలా మత్త మా నాన్నకు చధ కాట్లేడు మా నాన్న చాలా స్ంది చేపించింది గడ్ గడ్డ బని కొ అప్పుడు సరుక
టయిగా సిమ మళ్ళా ఏదో ఒకటి రాసత్త అయిపోతుంది
ప ఫర్ం కూడా ఇంగ మళ్ళ రసుద పోయి ఎ
ఫీజ్ ఎట్లా వాళ్ళే కడతారు కదా
ఏ చెమ్ముకి అది సప్లి కటరుగా వచ్చు
సబ్ ఆ మనమే కట్టుకోవాలి వాళ్ళు కట్టు
అదృష్టం వీళ్ళు కడుతులేనే నేను మళ్ళా ఏం క అనిపించింది అళ్లా
అవును పైసలు స న
నిజమేనా అది వాళ్ళు కట్టుకునేది
ఆ
అబ్బ జర పడుతు
తిన్నవా మరి
ఉమ్ మధ్య పొద్దున్న తిన్న తిన బుద్ది కట్ల అకలవట్ల తెలు చాయ్ చదువుకొని ఇప్పుడే
ఆ
మీరుబెలం చాయ తాగరు మా అమ్మకు చెప్ మస్తు చేస్తది బెల్లం చాయ్ తాగుతాం మేము
బెల్లం
వేస్తాం బెల్లంతో చాయ్ చేస్తారా అని చెప్పిందికనా గడచ్చ చేస్తే బాగుంటది మా అమయ్యోడికి చేస్తే బావుంటదా అమ్మ వాళ్ళ నానమ్మ చేసేరంటా అట్లా చీమ కడది పెనే
మీ బూడోడు ఉన్నాడ
నడిపోయిన వాడు చేప్పును
ఆహాహా
వాన ఇద మా నానమ్మ చేయరు మా తముడి వచ్చినట్టు ఏమన్నా ఫోటో దింపిండు టైల్ దింపుతాండు క్లిప్ పెట్టి
ఆహా
లాంగ్ ఉంటాయి కవా నానమ్మ సర అట్లుంటే బావునని పిస్తది మా నానమ్మ కొడుకు ఆ అలా కొడుకుకి ఇద్దారు అమ్మాయిలు ఆమ్ ఆ నానమ్ కూరగాయలే దిన్లేప్పుడు అన్ని
ఆహాహా
ఇప్పుడు కూ డా అసలు మీ హెయిర్ నా కన్నా బరునది మా నాన్నమది ఈపు విమానం పోతే బట్టర్ పడితే జలసైతుంది నాకు నానమ్మ జు సరే అయితే ఉంట ఇగ మళ్ళ ఉమ్ గోర వుద్ధంత నచ్చింది అట్లా రుద్దింది వాళ్ళు చేపిస్తే ఒక ఆనందం మంచిగా అనిపితది
ఆ
ప పన్నావ ఏంచే స్తారు మరి కావాలా వద్దా నీకు తుద ఫుల్ ఏం లా అక్క వాళ్ళు ఇడివేరు చత అ స పోయి మా నాన్న పనికి వెళ్ళిపోయిండు ఇట్ల కద టెన్ డేస్ దాకా రాడిగ బయట పని
ఏదిర అయి గొట్టడానికా వేరేనా
పని బయట మా మామయ్య వాళ్ళు అందరూ వెళ్ళ కలిసి నానైతే కవర్లో పెట్టుకుని పోతాండు బట్టలు సంచి పెట్కొ అంటే కవర్లు ఏదో ఒకటి అయితేంది పా తీసుకపోవాలనట్టు తీసుకుపోతాండు మా నాన్న
హ హా హ నీయమ్మ ఏండ గోరంగ గోడతాంది
మనమయితే మంచి మంచి బ్యాగులు తీసుకొని పోతాం స్టైల్ గా అ మనం పనికి పోయినపుడు సోకులెక్కువ పెడతాం ఫస్ట్ క లాట్లా విరికెట్ ఎ ఇంతేనంట
అ
అబో నువ్ జడేస్తావు ఇగ చిన్నం మన మామీ మాట్లాడుతారట నీకు తర్వాత చెయి మళ్ళీ ఇంకోసారి నేను జేసా మా మమ్మీ వాళ్లు ఆంటంటంట నేనే మాట్లాడాలంటే బొర్ కొడతది
వీళ్ళయే పాతయయ్యనా అప్పుడు
ఆ నేనే చేస్తా ఆగు మళ్ళా ఇప్పుడు నేను చేస్తా మాట్లాడు ప